హలో
హ చెప్ప
వినిపిస్తాందా
వినిపిస్తాంది
ఆ చెప్పే
ఏం లేదు
ఆ నా తమ్ముడు అయిపోయిమా మా మామ వాళ్ళు అందుకే ఆ మా తమ్ముడు
ఉ
మా మామ వాళ్ళ అమ్మని సచివాలయంలో వదిలేసి వచ్చింది
కొంచెం దగ్గర పెట్టు మే ఫోను
ఉండు మాట్లాడుతా కొంచెం గట్టిగా హలో
ఉ చెబ్బు
మా తమ్ముడూ
ఉ
ఒక అవ్వని సచివాలయం దగ్గర వదిలేసి వచ్చింటే మామిడికాయలు కొని పంపించింది మని మామిడికాయలు కొని పంపించింది
తినండి
నీకే అని చెప్పి తెచ్చిచింది
ఉ
మాగినివి పెన్షన్ వచ్చింటుంది అందుకే తెచ్చిచ్చింది
బా పెన్షన్ వచ్చిందని తెచ్చిచ్చిందా
మా ఊర్లోకి వచ్చింది పింఛని ఇచ్చే వాళ్ళు అయమ్మ ఏందో రాలేదంట అందు సచివాలయం దగ్గరికి రమండ్రి వాళ్ళ మా నవరాలు బైక్ ఉన్నా కూడా బైక్ కీస్ లేదని చెప్పింది ఇంకా నా తమ్మునితో పంపిస్తి పోరా అనేసి
ఉహు
అందుకు కొనిచ్చింది
అట్ట ఎందుకు చెప్పడము
ఎట్లా అదే ఆయమ్మ మందు తాగొచ్చింది మంచిగా పెన్షన్ వస్తే
తాగుతుందా
ఆ అందుకే
ఉ
మా ఊర్లో ఒక కొంతమంది ఆడవాళ్ళు కూడా మందు తాగుతారు వాళ్ళు వాళ్ళకేం పనుండదు
ఉ
ఇటువంటి ఇంకా మా బంధువులు అంటే మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళ అమ్మ ఆయమ్మ
ఉ మీ బ ఇంట్లో నా
ఆ వాళ్ళది దూరుమకు కొంచం దూరమే మా ఇంటి నుంచి మా ఇంటి దగ్ర వచ్చి కూర్చ ంది అండ్ నీట్లో ఉంటా అని మంచిగా హెయిర్ పెంచుకుంటాయి అవెండుకో ఇంకా చి ఆ ఆ రోజు సర్జరీ అప్పుడు కట్ చేసిన వెంట్రుకులు జుట్టుకు వస్తున్నాయి జడకి ఇంకా కొంచెం చాలా జుట్టు కట్టుకుంటా ఉంటే బాగుంటాది అదే వచ్చే కాలేజీకి వచ్చే లోపల వస్తాయి నాకు తెలిసి హమ్ ఇంకేంటి కాదు వన్ వీక్ మాత్రమే కంపెనీకి పోతే ఇవవి ఇవ్వరంట కదా శాలరీ ఇవ్వరంట న
ఎవరు చెప్పింద వాళ్ళే చెప్పినారు కంపెనీ వాళ్ళే
ఏమని
మనకు పడిందంట
నీకేస్తామని చెప్పారా
ఉహు వాళ్ళు కూడా ఫస్ట్ టై నా అతవ్ జాయి వాళ కూడా
అంటే వాళ్ళు మానేసారా
ఉహు వ వస్తున్నారు కాని పడింది ఫస్ట్ సిక్స్త్ మంత్ లోనే చెప్పు హలో
హలో
మ్ చెప్పు
చెప్పు
దగ్గర పెట్టుకో
జాగివా అదే వాళ్ళు పోయింటే వన్ వీక్ పోయింటే మనీ వేయలేదంట.
హ్మ్ ట్ వన్ వీక్ పోయిన కదా
మ్
ఎన్నిరోజుల్ పోయినరా
వన్ వీక్ పోయాడన్ వన్ వీకో ఎయిట్ డేసో
హ్మ్ పడింది అందరికి మా దాంట్లో ఉండే వాళ్ళకి లైన్లో
మీకీ?
నాకింకా రాలా వాళ్ళకంతా ముందు సార్ పడింది.
ఆ సర్టిఫికెట్లు ఏం చేయాలో ఏమో అవునా మళ్ళి బెంగళూరులో వాళ్ళు గ్లో లాజిక్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసింరమ్మా.
హ్మ్ చెప్పినవ్
హ్ మా అమ్మ ఈ మంత్లో కొంటే కొంట అనింది.
లాప్టాప్. లేకపోతే జనవరిలో ఏమైతుందో ఐ థింక్ జనవర్లోనే అనుకుంటా.
మ్
రిజల్ట్స్ ఎప్పుడు మౌని
తెలీదు. నాక్ తెల్సి ఈ వీక్ ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్ లో ఉండొచ్చు.
చెప్పారా ఇన్స్టలో
కీ ఫస్ట్ ఆ ఓకే సార్ వస్ వదులుతారు.
ఉ నాకసల్ మన కాలేజ్వి రీల్స్యే రావు మన కాలేజ్ ఏంటివి రావు. ఇన్స్టాలో ఫాలో అవుతాన్నా గుడా ఈ రోజు ఫుల్గా మావిడికాయలు తిన్న. మా మా ఊర్ దో ఎవరిదో చెట్ల ఇట్లో కాసింటే అందరికి ఇచ్చినారు మాకువి దండిగిచ్చినారు మా పొద్దున అంటదంటి మళ్ళీ వీళ్ళు తెచ్చినారు.
హ
హ మళ్ళీ నేరడుగాయలు అయితే ఫుల్ ఉన్నాయి మా ఇడి దగ్గర చెట్లు కాష్టాయి అవి తిని తిని బోరు కొట్టేసాము
మకడ్
పీకపోతారు నేడిగాయలు పళ్ళ ఇ ఇంటి దగరకి వస్తారు ఆ పిల్లలు ఊరికే ఉండరు మా అమ్మతో తిట్లు తినక చూసుకొని ఉంటారు చిప్పులన్నీ పీకి డ్రమ్ హ
అ
పూలు అన్నీ పీకుతారు కనకంమరాలు మళ్ళీ పూలు అన్ని పీకి డ్రమ్ముల్లో వేసేసే పోతారు నీళ్ళలో పై మందికి ఊరు ఇంటి దగ్గరకు పనిదు
ఉ
ఆ గోరెంటాకు పీక్కునేకొస్తారు. మంచిగా అందరూ గోరెంటాకు పూలు మల్లెపూలు గాన గొబ్బులు వేసి పట్టిస్తారు. కొమ్మలన్నీ ఇంట్లేసిపోతారు కోతుల కంటే హీనము
వాళ్ళు ఇళ్ళ కళ్లేవా
మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది. కాబట్టి పెట్టినాం ఏమ వాళ్ళు పెట్టుకోరు ఐనా ఇప్పుడు మా ఇల్లు దగ్గ మా ఇంటి దగ్గర బలే ఉన్నాయి చెట్లు ఎండ తలమింకా బాగాంటపిస్తాంది
ఎండాకాలం బాగా కాస్తాయి పూలు
ఆ మీరే చెట్లు పెట్టుకున్నరా
ముందుండే కడున్నాయి ఇప్పుడు పెట్టేలె అడా పెట్టినా కూడా వాళ్ళు రోడ్లు వేయ్యాలని చెప్పి అది ఇదని చెప్పి కొట్టేస్తాంటారు.
జోగిి సపోటాలు తెచ్చిచ్చిండా అడున్నా ఇప్పుడుసలు మానే మాట్లా సపోట్ సపోట్ లు మామిడికాయలు ఇంటి ఎత్తుకొచ్చిననాయా ఆ రోజు ఎండ్లో వచ్చిన కదా బస్ లో ఉడికి మాగిపోయినా తెలుసా ఆ రోజు ఇంట్లో వాళ్ళు అంతా తిండమే
మ్మ్ ఎం చెసినవ్ ఇంట్లా
మా ఫ్రెండ్ తెచ్చచ్చిందా అని చెప్పింది. వాళ్ళ చేనుందా ఆడేనా వాళ్ళు పుత్తూరేనా అంటే హూ అంట్టుంది. ఉహ్ రేయ్ నేను పన్లో ఉన్న మోహనా పన్లో ఉన్నా గ్యాస్మన్ దున్ చూడు చూడు గ్యాస్మజేన్ పెట్టుకోని తింట్ర ఏం చేస్తున్నావ్ ఏం పిల్లలు సౌండే చేయాలే
వాళ్ళు బయటన్నారు, సైకిల్ తొక్కతున్నారు
బస్ మా తమ్ముడు స్కూటీ నేర్పిరా స్వామి అంటే నీకు ఇప్పుడే నేర్పోను పడేస్తే పాత బండి అయిపోతుందివ్వు.
అది ఓకే సారి పాతది అయిపోయినాక నేర్పి ఉండవా
సైకిలే రాదు నామానికి
నేర్చ్ ఆ
వాడిపుడే ఎమ్ తేప్పియడంట నీలన్నీ తాగేస్తారా
ముసిదాననేసుకుంటావా
బండి ముసిలిది కావాలంట
మ్ హ పోనీలే
మ్ మ
హలో
మ్ చెప్పవే
చెప్పు
మ్
మీ పిన్ని ఏం చేస్తోంది
పడుకొంది
ఇ ద
ఏం చేస్తాంది పడుకోండి
అ ద
ఉ
సరడు లే అది కనెక్ట్ కాదులే న పై మాట్లాడచ్చ కదాాగు సరే మీ చేస్తాండి ఇంకక కచ్చసి
సరే